హలో ఆ బాగున్నరా
ఆ బాగుంన్నరా
ఆ బాగున్నాం రా ఎక్కన్నారా
ఇక్కడ ఇక్కడ హమ్మకొండలనే ఉన్నా
హన్మకొండలున్నవ
అ
ఏంజేస్తున్నావ్
అవునా ఉ ఉ అవునా
మీరేంజేతన్రు
తిన్నవా మాది ఏముంనదండి కాళిగా ఇంటికాడున్నాం హలో
మీర్
తిన్నా అండి మళ్ళ నైటే ఇగ నైటే తినాలి ఇగ
మధ్యాహ్నం తిన్నావా
ఇ రై చాటు నిద్దర
అయ్యో ఫ్యూరిచ్చనా
మ్మ్ అవునండి
టాబ్లెట్ వేస్ కో పోయారా
టాబ్లెట్లు వేసుకోవాలండి చిన్నగా
హాస్పిటల్ పోతే బెస్ట్
అవును వెళితే బెస్టే కానీ
ఎండకు కావచ్చు నాకు తెలిసి
ఆ ఇదొచ్చి
ద వెదర్ వెదరంత మం ఈడ లేదు గళ్ళ
అ అదే కదండి అసలు మామూలు ఎండ లేదండి జ్వరం ఫుల్ జ్వరం వస్తుంది అసలు
పులుసలు చాలా మంది
ఏం చేస్తున్నారండి ప్రెజెంటు
ప్రెజెంట్ ఇప్పుడు ప్రస్తు డిగ్రీ
ప్రెజెంట్ డిగ్రీస్ ఉండనా నువ్ ఏం గ్రూప్ అండి డిగ్రీలో
డిగ్రీల మాది బి. ఎ
బి. ఎ నా
ఆ బి. ఎన్. ఐ
సెకండ్ ఇయరా అండ్ ఫస్ట్ ఇయరా
ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందండి నాది
ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందీ
ఆ
మ్మ్ డైలీ వెళ్తారండి
అదే ఆ డై ఆ కార్డు డైలీ
అే
మ్మ్ కానీ ఏం చేస్తాలు మీరు
ఏదో పోతున్నాం అండి ఎట్లా అట్లా
కాలే ఎన్ని లే పోవాల్సి వస్తుంది నాయి నెక్స్ట్ ఇ నెక్స్ట్ ఇంకా స్టార్ట్ కాలేండి జూన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ అయితు
అవునా
హ్మ్ చిన్న స్టార్ట్ అయితే అప్పుడు ఎల్తాను చిన్నగెళ్తే అప్పుడు వర్క్ అయిపోద్దన్నది.
జూన్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి కాలేజ్
ఆ జూన్ లో స్టార్ట్ అయితది
అవును
తిన్నార అండి
ఆ తినమండి మధ్యానం
రూమ్ లో వండుకుంటారా ఎట్లా
హాస్టల్ మాది హాస్టల్
ఆస్ లా ఏంటిండి మెనూ ఏంటియండి రోజు ర ఎలిమను
ఈరోజు దొనకే పప్పు
రజే డైలీ రోజు ఏం చేస్తార అంటే మార్నింగ్ చెప్పండి కొంచెం క్యర్ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను కూడా హాస్టల్ క వెళ్దాం అనుకుంటున్నా
అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటం ఇడ్లీ ఉంటుంది మండే ట్యూస్డే రోజు సాంబార్ ఉంటుంది
ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పండి డైలీ తెలుస్తుంది నాకు కూడా ఒక ఐడియా తెలుస్తుంది
టిఫిన్ యాజ్ యూజువలీ ఇడ్లీ
మన్నింగ్ ఇడ్లీ
మద్దా వైట్ రైసు ఉమ్ వైట్ రైస్ ఉంటుంది కర్రీ పప్పు ప్పు ఆల్మోస్ట్ ఉంటుంది సాంబార్ పక్కా ఖచ్చితంగా ఉంటుంది అడ్ంద ఉమ్ మనది పెరుగు అయినా మంచిగానా
పెరిగా మజి వునా డైలీ కా డైలీ
ఆ నైట్ అయ్యేసరికి నైట్ కూడా సేమ్ వైట్ రైస్ కర్రీసు ఇవి
వేట కర్బు అవునా
కడ
కట్ అవునా మళ్ళ చూస టిఫిన్ ఏంట అండి మార్నింగ్
ట్యూస్డే తెచ్చారు మోడల్ పెడదాం మబ్ రౌండ్ ఉంటయి చూసినవ బుడ అది బుడ మీకు ఫేవరెట్ నాకు కూడా ఫేవరెట్ మా హాస్టల్లో కూడా అదే బాగుంటది
చాలా ఇష్టం తో తింటా నేను కూడా
ఆ అవునా ఒకసారి వస్తే రండి కిరణ్ అమ్మకుండా చూస్కో ఇక్కడ మాకు హాస్టల్లో బొడ బాగుంటుంది
అలా రావచ్చండి అట్లా రాణిస్తారు అట్లా
ఏ రాణిస్తార నేను చెప్తార మాటలతోనే
అట్లయితే వస్తా అంటివి నేను మాట్లాడతా అం
మధ్యాహ్నం అయ్యేసరికి హ్మ్ అ మంగళవారం బెండకాయ కూరుంటది
న్ మంగళవారం
మంగళవారం వచ్చే కి బెండ కాయ సేమ్ మళ్ళీ సాంబారు పెరుగు
పెరుగు సాంబార్ పెరుగు
ఉ పెరుగు పెరుగు మడిటి ఎండాకాలం కదా
అ ఎండాకా
పెరుగు మనిటరీ ఈవినింగ్ నైట్ వచ్చే సర్ ఈవినింగ్ ఏమనా పెడితే స్నాక్స్ పెడతాం
స్నాక్స్ పెట్టారండి స్నాక్స్ అట్లా
స్నాక్స్ పెడతారండి బిస్కెట్స్ ఈ మధ్యన మ్యాంగోస్ ఇస్తున్నారు.
అవును ఈ ఎండాకాలం లో సమ్మర్ అని
సమ్మర్ అని చెప్పేసి సీజన్ కద ఇది తాయిడని
సమర్వాడి సార్ మ్యాంగోస్
ఆ ఇస్తారు
ఇస్తారా
ఈ
మనకు తెల్వదుగా ఎక్కువ హాస్టల్
వెేజ్ట్ డే అయితనో పూరి టిఫిన్
పూరి
ఈ
ఉ బాగుంటంది అండి కరి ఊర్ల కారి మీ
పురీలోకి చెట్నీ
చెట్నీ నా కారి కూడా అంటది కొంత మందికి
ఆ కర్రీ పప్పు కర్రీ
పప్పుకరి
ఈ పప్పు కర్రీ ఉంటది సాంబార్ కూడా ఉంటది
అ
మా హాస్టల్ అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటది మా టైమ్ టు టైమ్ ఫుడ్ ఉంటది మాకు
ఓహోనా
అవును
మండే రోజు నైట్ సేమ్ రైస్ పప్పు నైటు
ఆ సేమ్ ఇ మళ్ళా బెజ మధ్యాహ్నం ఇది దొండకాయ
దొండకాయ తర్స్ డే అండి
తర్స్ డే వచ్చేసి మనకు మనకి దీన్ని ఏమంటారు కిచిడిీ
కిచిడి వా ఓక ఓకే లైక్ ఎట్ కిచిడి మై ఫేవరేట్ మా ఫేవరేట్ అండి
ఆ ఫేవరెట్ మీకు వడ ఫేవరెట్ ఇది కూడా వరెట్ హ వడ ఫె
కొన్ని పేవారేట్స్ ఉంటాయి కదా ఒక్కటీ రెండు అని ఎం లే
ఈ మ ఆ అయిపోయాక స్తారు కొన్ని వాటర్ తగలే
ఉ అవునా
మళ్ళీ మధ్యాహ్నం వైట్ రైస్
వైట్ రైస్ కరీ డిఫరెంట్ కాకర్ కాయ కర్రీ
కాకరకాయ్
అదే కొంచెం మేను అప్పుడప్పుడు కొన్ని అసోస్లు పట్టకుంటాయి మేనుకు మేనుగాడు
యస్ యూ ఆర్ రైట్
అదే కీచ్ గెస్ట్ చేసిన అప్పుడు ఒకసారి మా కూడా మెనో కార్ట్లా సేమ్ అదే ఉన్నది ఆఫ్టర్నూన్ తవ్ సేడ్ ఇట్లున్నది దాని సంథింగ్ పెట్టారు
కాకరకాయ కర్రీ
ఆ కాకరకాయ కర్రీ
సేమ్ సాంబార్ మళ్లి పెరుగు నైట్ వచ్చేసరికి వైట్ రైస్ సాంబార్ మళ్ల పెరుగు
హు హు అవునా ఫ్రైడే
ఫ్రైడే వచ్చేసి మనకు ఇక్కడ ఇది ఉండది దిన్నేమంటరు పోపన్నం తెలుసా
హ హ తెలుసు తెలుసు పోపన్నం
ఆ పోపన్నం బెడ్తడు
పులీహోర అందన్ దాన్నే గ పోపన్నం
నా అదే పుల్హోర దాంట్లకు మడుకాయ పిడి మ్యాంగో పిడి పెడతారు
వావు
చాలా బాగుంటది కాంబినేషన్ చవం
ఉ దదాదాద చూసిన
ఫ్రైడే ఆఫ్టర్నూన్ సరికి మనకు వైట్ రైస్ వైట్ రైస్ ఆ దీంట్లకి మిల్ మేకరు
మిల్ మిల్ వావ్ మిల్మికల్ బాగుంటదండి
బాగు మిల్క్ మేకరు మళ్ళీ సాంబారు మజ్జిగ
వావ్ బాగుందండి వెనకు పడు మరి సాటర్డే
నైట్ వచ్చే సరి ఈ ఫ్రైడే నైట్ వైట్ రైసు వైట్ రైస్ ఆ మళ్ళీ పప్పు సాంబారు మళ్ళీ పెరుగు
ఉహు
ఫ్రైడే మా మనింగ్ టిఫిన్ ఏంటి అంటే చి సటర్డే మార్నింగ్
ఉ
దోశ
దోష
దోశ
దోష అవ్ అవునవును
నాకు ఫేవరెట్ అది దోశ
మీ ఫేవరెటా ఆ అండి దోష
కొంచం ఫేవెట్ అది నా మంచి ఫుడ్ అది అబు దగ్గర ఉండి మరి చెప్పిచుకుంట మరి దోశ
వావ్ గుడ్ పర్లేదండి బానే
మధ్యాహ్నం సేమ్ మళ్ళీ వైట్ రైస్ ఉంటది
ఆహా వైట్ రైస్
ఫ్రైడ్ రైస్ ఇవన్ ఇవన్ని పెడతరు మళ్లీ సాంబారు ఎ నైట్ కూడా సే సేమ్ ఇగా సండే వచ్చేసరికి స్పెషల్ మాకు ఊ
రండి బ్రదర్
సండే ఇ త్రీ యంమ్మార్ టూ టైమ్స్ మాకు ఉంటది బిర్యానీ
ఉ హు అవున
బిర్యానీ సండే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అవును